హలో
గుడ్ ఈవినింగ్ మేడం
ఆ గుడ్ ఈవెనింగ్ అండి
మేడమ్ బాగున్నారా
ఆ బాగున్నం బాగున్నారా మీరు
మేడం
హా ఏం లేదు కాళియే మీరేం చేస్తారు మీరు
మేము కూడా ఖాళీయే మేడం ఇప్పుడే జస్ట్ టి తాగాను
పోయిందా మీది
అవును మేడమ్ ఫోర్ అయితుంది కదా
ఆ ఓకే ఆ లేదండి మా బాబుని ఇప్పుడే పడుకోబెట్టిన ఏడుస్తుంటే
అవునా మేడమ్ ఇంకా మేడం మధ్యాహ్నం ఏం తిన్నారు మేడం
ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్ చేసాము ఇక ఏం బీరకాయ కర్రీ లంచ్
మేడమ్ వేరే ఎలా చేస్తారు కొంచెం చెప్తారా నాకు
బీరకాయి కర్రీ నా మీరు చేస్త కోరా బీరకాయ కర్రీ ఎప్పుడు
ఆ మేడమ్ మేము కూడా చేస్త మీరు ఎలా చేస్తారో కూడా చెప్తారా మాకు
కర్రీస్ లాగనే చేస్తాం.
అదే మేడం కొంచెం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి?
ఆనియన్ మిర్చి
ఆ మేడమ్
గార్లింక్ పూ పోపు దినుసులన్నీ ఆయిల్లో వేసి బీరకాయల్ గుడాట్లన్ కట్ చేసి అందులో ఏసి కొంచెం ఫ్రై అయిన్తర్వాత, అందులో కొంచెం పసుపు వేసి అవ్వి ఇంకా క్ కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై అయిన్తర్వాత టొమాటో వేసి సాల్ట్ కావాలనుకుంటే కొంచెం చిల్లీ పౌడర్ గుడేసి మంచిగ బాయిల్ అయిన్తర్వాత ఆఫ్ చేసుకోవడం అంతే.
హ్మ్
ఇన్
ఊమ్
మీరు వర్క్ కెల్లలేదా ఈ రోజు నుంచి ట్లోనె వున్నరా, వెళ్లొచ్చిన్రా? ఆ హా మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు, ఫోర్ వరకొస్తరా?
న్నది ఏం లేదు. టూ త్రీ అవర్స్ నా వర్క్ ఉంటది.
అంతేనా
అవును మేడం ఇంకా మేడం ఈ మధ్యలా ఉగాది ఎలా చేసుకున్నారు మీరు?
ఆ ఉగాది బాగ చేసుకున్నాం, నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళిన ఉగాదికి.
అవునా మేడం
మమ్మి వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ ఉంటే ఎల్లి ఉగాదికి అక్కడే ఉండి ఫెస్టివల్ అయిన్తర్వాత ఒచ్ చ్చిన
మే బి పాత గ్యాపకాలు గుర్తొచ్చాయేమో మీకు?
ఆ రీసెంట్లీ మ్యారీడ్ అంతే. కనీ
అయినా ఎంత జేసిన ఫస్ట్ లాగా అనిపిచ్చింది, మేబి మ్యారీడ్ అయినా గానీ మ్యారీడ్ కన్న ఫస్ట్ ఎట్లా బ్యాచ్లర్ లైఫ్ ఉంటదో అలాగని అనిపించింది మమ్మీ వాళ్ళ ఇట్లాంటిది.
అవును అంటే ఈ మ్యారేజ్ అయిన్తర్వాత నుండి ఏ ఫెస్టివల్ కైనా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళాలనే అనిపిస్తది కనీ ఇక్కడ ఉండాల్సత్తది.
అవున ఇగ మ్యారజ్ అయినతర్థ అంతే కదా మేడం ఎవర్ డైన అత్తగారి ఇంటికాన్నే ఫెస్టివల్ చేసుకొని నెక్స్ట్ డే ఆ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామని చూస్తరు, మే బీ ఇలా మీక్ కల్స్ చి వచ్చింది ఉగాదికి
ఆ అందుకే అక్కడ ఉన్నా లేకపోతే ఆ మా అత్తం మమ్మ వాళ్ళ అస్సలు పంపయ్యారు
ఓ అదే ఏదైనా ఫంక్షన్ ఎవరైనా అంతే మేడం ఎవరైనా అత్తగారింట్లో అదే ఉంటుంది
నార్మల్ టైమ్ లో పంపిస్తారు గాని ఫెస్టివల్స్ కి మాత్రం అస్సలు పం పపించారు నాకేమో ఫెస్టివల్స్కే వెళ్ళాలనిపిస్తంది తది హ వీళ్ళ ఏమో ఫెస్టివల్స్కే ఉండమనీ టరు
ఇ ఇగో మేడమ్ ఎందుకు అంటే అది ఎందుకు అంటున్నంటే వాళ్ళు కూడా మీరు ఒక ఇంటి నుండి వచ్చి వాళ్ళ ఇంటికి కుటుంబం వేరయితది కదా అయితే మీ న్నా కాని వీళ్ళ ఇంటి ఉండే కాబట్టి వీళ్ళ ఇంటికాని ఉండే కాబట్టి ఫస్ట్ ఫెస్టివల్లల ఈల్ మీ ఇంట్లో ఉండాల అన్నంటే ఈలు చూస్తారు
అవును కానీ ఎవ్రీ ఇయర్ ప్చ్ రీసెంట్గా కాబట్టి ఎయిత్ ఫెస్టివల్స్ వ మా ఇల్ గు తు కొస్తది
ఇగ అది మమ్మీ వాళ్ళ ఇల్లు కదా మేడమ్ ఏదైనా చేసినా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏంది ఉన్నా గాని
అదె గుర్తుకొస్తుది అప్పుడు మంచిగా అనిపియ్యదిగా
మమ్మీ వాళ్ళ ఇంటి గనపోతే మనం ఏమంటే కొంచెం మమ్మీవాళ్ళు ఉంటారు మమ్మీవాళ్ళు ఇంకా సిస్టార్స్ ఇంకవైనా
ఆ అక్కడ మమ్మీ మొత్తం పర్క్ చేస్తే ఆ మామూలుగా రెడీ అయి కూర్చోడమె అంతే
మమ్మల్నిని అయినా కూడా ఇంటికి పోయినప్పుడు చెయ్యనియారు కూడా వాళ్ళు
అవును ఏం చేయానియ్యరు
జస్ట్ ఏదైనా మనం చేసిన ఆంతద్దు మీరు కూర్చండి అనే చెప్తారు
ఆ అవును
అప్పుడప్పుడు ఏమి ఉండదు మనకి ఫ్రెష్ అయి ఫ్రెష్ అయి మనం రెడీ అయి కుచి కూడా ఉంటది
ఆ ఆ హా అంతే
హుమ్ వాళ్లు కూడా అనుకుంటారు ఇక పాపము ఆ అమ్మాయి అత్తారింట్లో చేసి చేసి వచ్చింది కాబట్టి మరి ఇక్కడ ఎందుకు అన్నట్టు కొంట రెస్టిస్తారు ఏం చెం బ
రంజాన్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు
మేడం మంచిగా జరుపుకున్నాం మేడం మేము కూడా పొద్దుగులాలెచం నమ్మజ్ వేలివచ్చాయని
హుమ్మ్
నమాజ్ కి వెళ్లొచ్చి అందరం
మాకు కూడా రంజానికి మా బ్రదర్ వల్ల ముస్లిం ఫ్రెండ్స్ అందరు కీర్ తీసుకొచ్చి ఇచ్చిండ్రు
ఆ మా
ఉమ్
ఉహు ఇంకా మేము కూడా మా చుట్టుపక్కల ఉన్నారు తెలుగు వాళ్ళు కూడా వాళ్ళ కూడా మేము ఇస్తాము వాళ్ళకి ఇస్తాం మేడం మేము కూడా ఇస్తాము ఇంకా అవును మేడం ఉగాది టై లో వాళ్ళు కూడా మాకు తెచ్చి అదేంది రోటీీ అది ఏమంటారు రొట్టెలు ఆ పూర్ణం రొట్టెలు వాళ్లు తెచ్చిచెందిలేదు మామిడి శర్బత
అవునవును అది ఉగాది పచ్చడి
తెచ్చిచారు మేం కూడా షేర్ కుర్మా బిర్యానీ టెస్ట్ మేమయితే ఈష్ కుర్మ బిర్యానీ ఇచ్చాము వాళ్ళకి ఉమ్ ఒకరికొకలిగా
ఒకరే ఆ అట్లనే ఉండాలి అసలు ఏ క్యాస్ట్ ఫీలింగ్స్ అనా లేకుండా ఎవరైనా అన్ని ఫెస్టివల్స్ కలిసి నై వర్స్ కలిసి చేసుకుంటే మంచిగా ఉంటుంది ఒకరికొ ఒకరు షేర్ చేసుకుంట ఉమ్
అలాగే జరుపుకున్నాం మన మంచిగా మొత్తం ఫ్యామిలీ ఉండి మొత్తం ఆ రోజు పండుగ రోజు ఇంటికి వచ్చారు అందరు అందరు భోజన గీజనాలు చేసి
మీరు వన్ మంత్ ఫాస్టింగ్ ఉంటారా రంజాన్కి
ఓహ్ ఫాస్టింగ్ ఉన్నాం మోత్ ఫ్యామిలీ మొత్తం
ఫ్యామిలీ మొత్తం ఉంటరా
అవును మేడమ్ నాక్ నాకె తమ్ముడున్నాోడు మమ్మీ డాడీ మా వైఫ్ అంటే మా మామ ఇంకా ఖాళీ మామ్ నాది కూడా రీసెంట్లీ మ్యారేజ్
ఆహా పిల్లలు ఉండచ్చా ఫాస్టింగ్ ఉట్ మీ దాంట్లో
అవును ఉంటారు ఉంటారు మేడం మాకు సెవ సెవెన్ ఎయిట్ ఇయర్స్ దాటిందంటే వాళ్ళు ఉండాలి ఇ చిన్నపిల్లలు ఆ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుండి వాళ్ళకు ఉంట ఉంటచ్చు
రంజాన్ కి ఫాస్టింగ్ అంటే డే లో వన్ టైమ్ ఏ తినడమా ఫుడ్డు
మేడం మార్నింగ్ లేవాలి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల కంప్లీట్ చేయాలి ఫోర్ కి మేము లేస్తాం మమ్మీ వాళ్ళ కంటే ఫైవ్ ఓ క్లాక్ సిటీ అవుతుంది మేడం ఒకటి సిటీ టైమ్ లోనే కంప్లీట్ చేసా వాటర్ అన్నం తిని అంత
అంత మార్నింగ్ ఎట్లా మరి మీకు తినాలి అనిపిస్తుంది అంత పొద్దున
కద మేడం డైలీ మన మార్నింగ్ లేస్త నాస్తా చేస్తం ఒక రోజు ఒక రెండు రోజులు ఇట్లా అలవాటు ఉంటది ఇగ కొంచెం పోదు కొంచెం కొంచెం అడ్జెస్ట్
వన్ వీక్ అయ్యేసరికి అలవాటు అయిపోందా
అలవాటుయిపోతది మేడం
ఆ
అలా అనేగా పొందుగల లేసుడు తినుడు మళ్ళా సాయంత్రరం మళ్ళ సిక్స్ థర్టీ కు సిక్స్ మేడం
డే మొత్తంలో వాంటర్
ఏం ఉండది మనం అది ఈ ఎలా వాటర్ కూడా ఉండది మేడం
అమ్మో ఆ అది తెలుసు ఏమో చిన్న పిల్లలు ఉంటే ఎట్లా అని
కూడా మేడం
ఈసారి రంజాన్ ఫెస్టివల్ తొందర అన్ని ఫెస్టివల్స్ అన్ని తొందరగా వచ్చినాయి కదా
ఆ అవును మేడం ఇది రంజాన్ అంటే ఎట్లా ఉంటందంటే ఇప్పుడు నెల ముందు ఇప్పుడు ఇప్పుడు వచ్చిందా ఇప్పుడు టెన్ డేస్ బఫోర్ ఇలా రన్ అయిపోయి ఇప్పుడు ఏదంటే మనకు సంక్రాంతి దాటది సంక్రాంతి ఓన్లీ జనవరి ఏం ఉంటది
అవునవును అవి రెండు అ రెండు డేట్స్ అంతే ఎగ్జాక్ట్ గా అదే అదే డేట్స్ వస్తా
ఉంటాయి మేడం
అవును
మ్మ్
మీ వైఫ్ ఏం చేస్తున్నారు
మనం మా వైఫ్ ఇప్పుడు చూడండి మేడం ఇంట్లో ఉంది ప్రస్తుతానికి మొన్ననే ఒక సెమిస్టర్ రాసి వచ్చింది పీజీ చేస్తుంది వు
మ్యారేజ్ అయిన తర్వాత పేజీ చేపిస్తున్నార ఫస్ట్ చేసేటప్పుడు మ్యారేజ్ చేసుకున్నార
ప్పుడు డిగ్రి ఫైనల్ ఇయర్ ఉండే ఆ తర్వాత వాడిగ ఫైనల్ ఇయర్ తర్వాత మళ్ళా ఈ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ పీజీ లో సీట్ వచ్చింది ఈమ
ఆహా అందుకే పీజీ చేపిస్తున్నారా
అవును మేడం హైదరాబాద్ లో సీట్ వచ్చిందయిథే
ఆహా మ్యారేజ్ అయిన తర్వాత చదువుకోవడం కూడా గ్రేట్
అయి చాను మ్యారజా తర్వత చదివిస్తా అని
మీరు గ్రేట్ ఇప్పుడు చదివించే హస్బెండ్ ఉండాలి ఫస్ట్ ఎవరైనా అవును మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు అని అనకుండా
నేను ఏం చేశా అంటేమె ఇంటికి పోయినా కదా చూసే అందుకు అప్పుడు ఆమెకు చెప్పాను నేను చదిపిస్తా అని
అట్లాంటి వాళ్ళు ఉండాలి
అలాని చదిపిస్త
అట్లా ఎంకరేజ్ చేసుకునే ఫ్యూచర్ లో ఏదైనా జాబ్ చేసు ఏమైనా చేసుకోవచ్చు
అవును మేడం అలానే చేశాను చేసి ఆమె కూడా ఒపించి ఆలమ కే సీట్ వచ్చింది హైదరాబాద్ లో
మీరు చదివిపిస్తా అని చెప్పినందుకు ఆమె కూడా ఇంట్రెస్ట్ చదివినందుకు వీ వచ్చినట్
అయిన ఆమె కొంచెం మంచిగా చదువుతుంది మేడం ఇక నేనంత
అట్లా చదివే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కంపల్సరీ పెళ్ళయింది ఎందుకు అని అను కుండా చదివే వాళ్ళని ఎవరిరు నైన ఎంకరేజ్ చేసి
అదే ఆమెకు అదే అదే అనుకున్నాయి డిగ్రీ కూడా ఎయిటీ టూ పర్సెంట్ పర్ంటేజ వచ్చింది మేబి నేనే నాకి కొంట తక్కువచ్చ ది ఇక నేనే చదవాలి అని అమ్మె కూడా మంచిగా చదువుకుంటే బాగుంటదు అనెసి
అవును
కు మేడం ఇద్దరు కూడా చదువుంటే బెటర కదా
అవును ఇద్దరిలో ఎవరికో ఒకరికి మంచిగా చదివి జాబ్ వస్తే ఇద్దరులో ఎవరికి వచ్చినా మనకే మంచిది కదా
సరే మేడం చాలా బాగా మాట్లాడరు టైం ఇచ్చినదుకు థ్యాంక్ యూ మేడం
అ ఓకే ఎండే ఆ